ఓ
ఆ చెప్పు
తిన్నదా తిన్నం
మేము దీనిట్లో ఇప్పుడు తింటునం
ఇప్పుడేంటంట మీ పిల్లలు తిన్నారా పిల్లలు తిన్నారా
జిన్నలు ఈ పిల్లలు తిన్నరా మరి
మా పిల్లలకు అలా నిపి
ఆహా
ఇంకేంటి మరి ఆ అదే అదంటా అయి
సిలి సిలిండర్ అయిపోయింది
అయిపోయిందా
అయిపోయింది గడగా వస్తాని గడగా పోసుకున్నారు
ఆ
ఆయనంత సిలిండర్ అయిపోయింది
హ
పొ్యిన్న వేసిారు అయితే పప్పట అటిపప్పు దినబుద్ధది కాదట మికాయలు వేంచుకుంటున్నట ఎం మీరాపకాయలు సిలిండర్ లేదు ఎట్లాంచంది పత్రలుపాయ మీిన వెట్న
పెట్టింద మరి ఇప్పుడు ఎట్లా ఇప్పుడు నాలుగు గ్యాస్లలో ఒక్క గ్యాస్ ఊ లేదా
లేదు లైక్ బాగా ఇ గట్న ఉంటదిలా
అబ్బా నాలు గీట్లా ఎలా వకుంగ మూడు రెండు ఉంచుకున్నా ఇం కాక పో
అంతే
హ
ఫస్ట్ ఎట్లా అంటే మనకి ఎన్నింటికిన్న ఇచ్చిడు కదా
ఆ
అత్త లేగా మనం తీసుకుందాంలే శుక్రవారం అత్తాయి మంగవారం వత్తాయి లేకపోయినా అస్తతే మంగళవారం తీసుకుందాంలే బాగా అది చేసినాం వేసరికి అసల అ అవు
హ
అక్క అపో ఏందు చేయ
ఇప్పుడు మాకు ఒకటి ఉన్నది ఎక్స్ట్రా తీసుకుందామ అంటే అడుగుతే లేవం త కమాది ఇక్కడ కాదు బ్లాక్ల వేరేటలు అడిగి తీసుకున్నాడావు
గ్యాస్ అమ్ములులే మూ
ఇంకా ఒక వంద రూపాయలు ఎక్కువతో తీసుకున్నాం ఆల్రెడీ పోయిన నలా
ఆ
ఉ ఇప్పుడు కూడా అట్లనే తీసుకుందాం అంటే ఏ లేవంటా అంట స్టాక్ ఇప్పుడే పొద్దుననేమో బాబుని స్కూల్ళక వెళ్ళ తీసుకొద్దామ అని పోయేసరికి స్కూటీలా పెట్రోల్ అయిపోయింది ఇక్కడ దగ్గర ఉన్న మూడు నలు పెట్రోల్ బంక్ లకు పోతే లేదు పెట్రోల్ అట్లా ఏమో ఆనే ఇక అట్లనే ఉన్నది ఇక వేరే దగ్గర ఉన్నది కావచ్చు ఇక దూరము ఇక పోవాలి రే పొద్దున
మాతో ఎకట్ సచ
థెచ్చి పెట్టిండా
అట్లా తెచ్చుకునుడికి అయిపోతుంది వాళ్ళు భయానికి నకు అందరు పోయినడికి అయిపోతాన్నయి ఈ పెట్రోల్ బంక్ లలా కానీ ఇక రేపటి నుండి క్యాన్ల పోయా పోయారంటంటే వచ్చిందట మరి
ఆహా
ఉమ్
మీ బాగా దొరికినప్పుడు ఎక్కువ రేటు అమ్ముధామణి
ఉమ్‌ ఉమ్ ఉమ్ ఉమ్ అవూను ఎంత తీసుకొచ్చిండ్రు
పది పైసల్ ఇస్థామ్ రెండు ప్యాన్ చిన్న ప్యాను
ఉమ్ ఎంత ఇసుకా చిరు ఎ ఏవో దొరుకుతధి అని వంటనునే దొరకద అంటూరు మరి
లేదు అనే థున్ అన్నారు
కుబ వాయిస్ కటాయి త
బయటికి వచ్చి మాట్లాడితే ఇంత సిగ్నల్ వస్తాదేమో
అ తక్ధాధి నెట్టినా ఉడా అయితాయ్
ఉమ్ ఊ ఇంకేం చెప్తాండ్రు
ఏం బ మధేన కింద పద్దాడు ఉమ్
ఎక్కడ
షాప్ ముందట అది పట్టుకొని ఊగురాడుతానే ఊగురాడానికి అది దేగి
ఉమ్ ధేబా థాకింధ
ఏమ్మో ఇక వెనకాల తాకింది అని తాగలే అంటుండు అదిబ్బరు నాదెబ్బరు రెండేగని
అయ్యో అదే నొప్ప అంటే ఇంకంత నొప్పి
నొప్పి అంటే మరి ఇగ ఎందుకు అసంట పనులుమ ఎరుగుతాయి
అవును
ఎందుకు ఇది ఇదెక్కడు అదేకుడు అవసరమా సన్నీ గట్నే ఎక్కుతాడు
ఉ మ్మ్ ఇంకెప్పుడు పోతాడు మళ్ళా హాస్టల్
హాస్టల్ మరి సండే అయితే కావచ్చు
ఊహు మందరు పోతారా మల్ల డ్రాప్ చేయడందుకు
ఆహా పోతాడు కా మళ్ల దించి రావాలి ఏ అందల్లేదు ఒక్కడే బొయి దించొత్తడు లేకుంటే మాకాస మేం బోము మా డాడ్ ఒక్కడే బొయి దించొత్తడు ఆ సార్తోని మా ట్లాడడానికి తరం గాదు మీరు మూడు రోజులకి తీస్కత్త అన్నారు మీరెందుకు ఇట్ల చేసిర్రు అది అని ఇగ మళ్ళా స్టార్ట్ చేత్తడు ఆయన
ఆహా
ఆ అయ్యాయన్తోని మనతొ ఆ
మనఏమన్నా మనకు ఏమన్నా అడిగినా గూడా మీరే తీసుకపోయిండ్రు గదా అంటారు అప్పుడు
అదే అంటాడు ఆ సార్ అదే అంటుండు మాకైతే సంబంధం లేదు మీరెప్పుడు ప్రతి దానికి టూరు పద్దానికి తీసకపోతుర్రు అసలా నాస్ట్ అసల్లేడెక్కువ ఎప్పుడూ ఏదో పంక్షన్ కనీ దేనికి దీనికి తీసు
తీసుకురావద్దిగ వాళ్లని అక్కడ ఉంచినం ఇప్పుడు అసలుగ
ఇక తీసుకురావద్దు అంటే ఇగ అందరు ఒక్కన్నే తొమ్మిది మంది పిల్లలు తొమ్మిది మంది గ్యాంగ్ ఒక్కనే ఒక్క హాస్టలే
ఆహా అట్లా వాళ్ళని తీసుకొని రాంగా ఆచేత్తరు
ఆ ఎవరన్నో ఒక్కరో తీస్కోరాంగా ఆహా ఇయల్ల ఆడచ్చిండు నేన్ అత్తానే మనగ పోల్గుదు ఇప్పు నేను బోయినా నేను పోయినా కో ఆ నేన్ బొయినా నా కోని ఆయన ఫోన్ తీసుక్ బయటకి రప్పితం ఒక్కలం బొయినా గుడా తొమ్మిది మందిని రప్పితం బయటకి
ఊహు
తొమ్మిది మందిని రప్పిచ్చి ఎవరేమి తింటరో వాళ్ళు తింటరు బయటకు పొయి
ఆ
ఆ తిని ఆ ఎవళ్ నాన్న వాళ్ళకి డబ్బులు కొట్టుమంట్ ఫోన్లకు ఇగ హోటల్లో తింటరు గదా హోటల్ చాల ఈ డబ్బులు కొట్టిపిచ్చుకుంటారట్లా అన్నట్టు ఆ తింటరు ఇగ తిని ఇగా ఏ ఏమనా వొంకునంటే వొంకొని బయటకెళ్తారు
నాహా మంచిగనే ఉంటదా స్కూల్
మ్
స్టడి ఆ
మంచినే ఉంటది
ఉమ్ పెద్దగానే ఉంటది ఎక్కడుంటది ఇది స్కూల్ అసలు మెయిన్ రోడ్ దగ్గ గర్నేనా
ప్రతిమ హాస్పిటల్ కంటే ముందే
ముందేనా
ఆ ఈ హాస్పిటల్ కంటే ఇక్కడ ఉంది అంటే
ఊహు
ఆ ఈ మంచిగుం ఇ మొత్తం అతన్దే ఇగ ఫుడ్డు అంతా
ఆహా
అంచిగనే ఉన్నది ఆస్టలు ఆ . ఫుడ్ ఇగా మంచిగనే ఉన్నది గానీ ఇళ్ళక ఎట్లా అంటే కొంచెం ఇగా మంచిగా తిన్నోళ్ళ. అక్కడికి పోయి తింటే వాటర్ వాటర్ ఇట్లా అట్లా అనుకుంటే అంటరు అన్నట్టు.
అట్లనే ఉంటది కొంచెం.
ఇగా అందుకే కొంచెం ఆళ్లకి ఇగా నచ్చదు.
ఇంట్ల మంచిగా తినోళ్ళకి అక్కడ పోయినాక. హాస్టల్ లో ఫుడ్ కి ఎట్లు ఉంటది ఇగా వాళ్ళు అంతమందికి పెట్టాల్నేయి. మ్ పొద్దునవొండలన్నాయి మళ్ళ మధ్యాహ్నానికి ఏ అన్నాయి మధ్యాహం. బొంగనే సాయంత్రం కేయాలన్నాయి సాయంత్రం చపాతీలు పెడతారా అన్నమేనా.
అన్నమేగాని.